నమస్కారం అండి హలో
సరె ఉండి మా మా నాన్నగారు కూడా మాకు మంచి మాట చెప్పారండి అదే మీతో మీ నీ వల్ల అయినచ్చు అక్కడ ఉన్నం లేనిచో నీకు ఏమి కావాలో అది నాకు చెప్పు నేను చే చేసేదను
కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కదండి
అకా నేను ఏమను కున్నానంటే నాకు వాళ్ళు చెప్పినట్టు చేస్తానండి కానీ నా నా నా నాకు ఇంకా చదువుకుంటున్నా చదువు అయి అయినప్పడుకి నాకు ఏమి దొరకన ఉద్యోగం దొ దొరకన చో నేను వాళ్ళు చెప్పినట్టు చేసేదను
మీ యొక్క ఆలోచనను బయటకు పెడతారా అండి ఉద్యోగం రా రానీచో
రానిచో మేము ఉద్యోగం వచ్చినచ్చో కూడా మేము పొలం మాకు పొలం ఉందండి పొలాన్ని మంచిగా చూసుకోవాలని మాకు ఆశ
పొలము పొలమును పెట్టుకోండి అలాగే మీకు వీలైనంత గా డబ్బులు కొంచెం మీరు బాగా కూడ పెట్టుకొని మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు బతుకిన్న బతుకు మీ పిల్లలు కూడా బతకాల అనుకోవడం తప్పు కదండి
అవునండి అదే అనుకుంటున్నామండి మేము ఒక బిజినెస్ కన్ఫామ్ ఒక మం చ్చి ఆ బిజినెస్ ఉంటుంది పొలం పొలం నాకు పిచ్చండి పొలం ని మంచిగా చేసుకొని ఫస్ట్ నా నా మొదటి అభిప్రాయం అంటే పొలం అండి పొలంలో నుంచి వచ్చిన డబ్బులన్నీ ఒక మంచి బిజినెస్ పెట్టుకుంటానండి
పొలంలో మీరు ఏం చేస్తారంటే అండి ఇవి కొన్ని సంవత్సరాల తర్వాత మీకు చాలా లాభాలు వ స్థాయి అంటారు కదండీ నా అమ్ అవి కొన్ని ఉంటాయి కదండీ అడవులలో దొరుకు
ఉన్నాయ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్ అని నేను చెప్తా చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఉందండి పామాయిల్ ఉందండి
ఆ రెండోది చాలా బాగుందండి రెండోది చాలా మంచిదండి కా మీరు ఏం చేయా లంటే అండి ఖర్చు తక్కువ పెట్టుకుని ఆదాయం ఎక్కువచ్చే పంటలు పెట్టుకోండి ఎందు కంటే మీకు ఇబ్బంది అవ్వకూడదు మీ నాన్నగారికి ఇబ్బంది అవ్వకూడదు కదండి.
ఖర్చు కాదండి ఇక్కడ మ ఇంట్లో వాళ్ళు ఏమి ఉపయోగిస్తారంటే ఆరు నెలల్లో వచ్చె ఆ ఆ ఆదాయాన్ని చూస్తారండి ఇప్పుడు ఆరు నెలలు కోసం పొలం వదిలేసి ఆరు నెల్లు పొలం పొలం ఊర్కే పెట్ టలా నాలో స్తారండి అలా కాకుండా మనం అది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పంటలు ఉంటాయండి. అవి ఎలా అంటే ఇప్పుడు ఏం చూపివండి
నేను చెప్పేది కూడా అదే అండి
మనం కూర్చొని సంపాదిచని కూర్చొని తినెలాట్లు సంపాదించుకోవచ్చండి దాంట్లో
అదే అండి మేము కూడా మీకు మేము కూడా మీకు అదే చెప్తున్నామండి మీకు ఒక ఆలోచన ఉండి దాని మీద మీరు చేసుకోగలరు అనుకుంటే చేసుకోండి మంచిదే కదండీ.
మేము అదే అనుకుంటాం అండి మా నాన్న మా అమ్మ మా అమ్మగారు ఒప్పుకుంటునే చేద్దామంటారండి.
ఏదన్నా ఆ ఇంట్లో ఆడవాళ్ళు వెనకాడుగు వేస్తే అది ఏ పని జరు
హు అందుకే అండి ఇప్పుడు ఆ ఆడవాళ్ళకి ఏందండి ఎప్పుటికప్పుడు ఇప్పుడు ఉండేది చాల్దా ఎందుకు మళ్ళా కొత్తది అని ఆలోచిస్తారండి దాని వల్ల మేము అంతగా మంచిగా భయమండి
భయం అండి అప్పులు ఎక్కడైతాయో ఏవ్ ఎక్కడ ఏమైతుందో అని భయం, కానీ దేనికైనా ముందడుగు వేయందే ఫలితం కావాలన్ టే అవ్వదు కదండీ
ఒకయలా ఉద్యోగం వచ్చినచో ఉ నేను చెప్పేదేనండి. ఆ ఆరు నెల ఎందో ఆ ఎంతొస్తుందో అంత నేను ఇస్తాను నా డబ్బులు నా న్ ఉద్యోగం చేసినా డబ్బులు ఇస్తాను మీరు మీ చెప్పినట్టు పొలం చేయండి అంటానండి
అవును అంతే మీరు పామాయిల్ చెట్లు అన్నారు కదండి ఆ చెట్లు పెట్టు ఆ చెట్లు పెట్టి ఒక పక్కన మరి ఆ చెట్ల కింద వేరే చెట్లు పెంటు పెంచుకొని కూడా మీరు డబ్బులు సంపాదించొచ్చు.
అదే అ పా పామాయిలు చెట్లు సాగుబడి నేను చెప్తా చూడండి. పామాయిల్ చెట్లు ఎలా అంటే ఫస్టు పెట్టిన రెండు సంవత్సరములు మనము ఇంటర్ క్రాప్ అంటారండి మధ్యలో ఈ పొలం ఇంకో పంట పెట్టుకోవచ్చండి అలాగా పంట పెట్టుకుంటామండి రెండు సంవత్సరాలు మూడో సంవత్సరం ఏన్ మేం పెట్టకూడదండి ఎందుకంటే మూడో సంవత్సరం వేర్లు భూములోకి చొచ్చుకుపోయే సమయం అండి ఇది ఎంత బాగా వెళితే అం ఆ అవునండి నేను దాని గురించి అన్నీ పరిశీలించానండి అంతా
వీటి గురించి మాకు తెలియదండి మేము మీ దగ్గర నుంచి వినడానికి చాలా సం తోషంగా చెప్పండి
అవి వేర్లు చొచ్చుకుపోయేకి ఉంటాయండి వేర్లు చొచ్చుకుపోయాక మనకు ఆ ఎలా అంటే దాన్ని ఏమంటారు వేర్లు చొచ్చుకుపోయాక మళ్ళా ఐదు ఐదు సంవత్సరాల నుంచి మనకు పంట వస్తుందండి చేతిక కి ఆ పంట వచ్చినప్పుట్టాంచి మనం దాంట్లో ఒక్క చెట్లు వేసుకోవచ్చు ఖజ్జూరాలు వేసుకోవచ్చు అలా రకరకాల పంటలు వేసుకోవచ్చండి
కాదండి మీరు చెప్పిన పంటకి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి రావడానికి
ఏదండి ఐదు సం మూడు నాలుగో సంవత్సరం నుంచి మినికు చే పంట చేతికి వస్తుందండి కొంచెం మొదటి ఐదు సంవత్సరాల వర మూడు సంవత్సరాలకు వస్ తుందండి పంట మొదటి మూడు సంవత్సరాలు మొదటి మూడు సంవత్సరాలు మీకు అంతగా రాదేమో మీ ఖర్చులకు వస్తుంది నా నాలుగో సంవత్సరం నుంచి అంటే అప్పుడు పంటకి ఏడో సంవత్సరం పెడు తుందండి ఏడో సంస్రం ఎనిమిదో సం సరం నుంచి మీకు ఆదాయాలు చూపిస్తుంది కానీ ఎక్కడా నష్టం చూపీదండి మనకు ఆ అదిగా
నా అది బావుందండి ఏదో బావుగా వినడానికి
ఊహూ అది కాకుంటా మనకి ఏమిటంటే అండి దీంట్లో గవర్మెంట్ పథకాలు కూడా ఉన్నాయండి
ఆ చెట్లు పైకే పోతాయా అండి చాలా హైటు పోతాయా లేకోకుంటే చిన్నగానే ఉంటాయండి
తాటి చెట్లు టెంకాయ చెట్లు లెక్క పైకెళ్తాయండి
ఓ మంచిదే కదండి మరి మీరు కింద కూడా సాగు చేసుకోవచ్చు
అదే అండి చెప్తా ఉండేది మనుకు ఆ పది సం స్ర వరకు మనం చెనిగి సజ్జలు ఇవి ఇవి వేసుకోవచ్చండి
ఊ
దాని తర్వాత పైకెళ్ళాక ఈ వా ఒక్క చెట్లు నీడలో పెరిగే మొలకలు మొలకలు ఉంటాయండి అవి పెట్టుకోవాలండి మళ్ళా అవునండి దాంట్లో ఇంకో రక ఇంకో బెనిఫిట్ ఏంటంటే గవర్మెం టు కొన్ని పథకాలు ఉన్నాయండి నీతో ప్రభుత్వం కొన్ని పథకాలు ఇచ్చింది ఆ పథకాలు ఏమిటంటే ఊ మనకు ఎకరాకి అం యాభై వేలు లెక్కన మీకు ఆ మొదటి మూడు సంవత్సరాలు ఇస్తుందండి పంట వచ్చేంత వరకు ఊ ఎకరా అవునండి ఎకరాకి యాభై వేలు లెక్ ఫ్రీ ఇస్తుందండి అప్పుడు మనం పంట మళ్ళీ ఎరువులు కంపెనీ ఒక కంపెనీకి ఇస్తారండి ఆ కంపెనీ ఎరువులు అదే వాళ్ళే వాళ్ళ ఎరువులు వాళ్ళే ఇస్తారండి ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళే కొనుక్కొని వెళ్తారు వాళ్ళ కట్ చేసుకుంటారు అన్నీ వాళ్లదే ఉంటాయండి మన అసలు మన కష్టం ఎక్కువ తెలీదండి మీ అదే చెప్తున్నానండి ఒక పది ఏ సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడో ఉండాలండి పొలం పెట్టుకోని అంటే ఆ అది బెస్ట్ ఆప్షన్ అండి
వారు వింటున్నారా వినడం లేదా అండి
మా నాన్నకి మేము చెప్ మీ ఇంత చెప్పిన తర్వాత మా నాన్న వినకుంటా ఉండడండి అమ్మగారే ఆలోచిస్తున్నారు ఆ మూడు సంవత్సరాలు పంట వే సుకోకుండా అప్పులు ఉన్నాయి కదండి అప్పులు ఎలా కట్టుకోవాలి అని ఆలోచన అండి
వారు చెప్పేది కరెక్టే కాదండి మరి నేను ఏం చేస్తానంటే ఫస్ట్టాప్ అప్పు లన్నీ తీర్చేసుకున్న తర్వాత పెట్టుకోండి ఇది మంచిదే కదండి
ఆ అదే అండి అందుకే మకు జాబ్ వచ్చిన చో మేము అలా ఆలోచిస్తున్నామండి
అప్పుడు మీకు మీకు ఉద్యోగం మంచి మంచి కంపెనీ లో వచ్చిన చో మీరు లోన్ తీసుకుని కట్టేయచ్చు అండి
అదే అండి మీ లో అంటే లో నాకు వడ్డీ ఏమి ఉండదండి మీ మాకు మా అప్పుకి వడ్డీ ఉండదండి బ్యాంకు లో నగలు ఉన్నాయండి నగలు ఒక మూడు లక్షలకు ఉన్నాయండి
నగలు కాకుండా ఫస్ట్ మిగతావన్నీ తీసేయండి మీ అమ్మ గారికి బంగారం ఎంత ఉన్నదాని బ్యాంకులు
అమ్మా ఇప్పుడు మాకు ఏమో తెలిదండి ఆ లె లెక్క ప్రకారం లక్ష ముప్పై వేలు మూడు లక్ష ఒక ఐదు లక్షల దగ్గర ఉంటదండి
ఉమ్ హు
నగలు బ్యాంకు లో ఐదు లక్షలు ఉన్నాయి మేము దా చెప్పేది వినండి
మీ అప్పు ఎంతండి
మేము దాన్ని కట్టేసిన సో మా పెదమ్మ వారికి ఇది అమౌంట్ ఇవ్వాలండి అది మళ్ళన్నా ఇస్తానండి నేను చెప్తే మా అందరూ మాటింటారు ఆ విషయంలో నా మాట మాటకి విలువిస్తారు వాళ్ళు ఎలా బాగుపడతామంటే వాళ్ళు ఏమి ఈ సమయం ఇస్తారండి మాకు కూడా
అవునా అండి
మంచి మా తాతగారయితే మేము కాని బాగుపడిన చో ఆ అప్పు కూడా కట్టవద్దును మీరు ఇల్లు కట్టుకోండి మీ స్వగృహంను మీరు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అంటారండి
మీది చాలా అదృష్టవంత లండి మరి అలా ఉన్నప్పుడు మీరే ఎందుకండి మరి మీ అమ్మగారికి చెప్పండి అలా వెనకాల చెప్తే మీరు మీ మీ అమ్మగారు అలా చెప్పినచ్చో మీకు అభివృద్ధి ఉండదని చెప్పొచ్చు కదండి
ఆ చెప్పామండి కానీ ఆ చెప్పి మామ్మ ఓ పోనే సమయంలోకి సీజన్ అయిపోస్తుండి ఇంకా వచ్చే సంవత్సరంకి చూసుకోవాలండి దాన్ని
ఆ లోపులు మీరు మంచి ఉద్యోగం తెచ్చుకొని సంపాదించి అప్పులు కట్టుకోండి మరి
అదే అనుకుంటున్నామండి అందుకే చదువుకుంటున్నామండి సిన్సియర్ గా చదువుకొని మంచిగా అప్పులు కాదండి చదువుకొని నెలకి ఇంటి ఖర్చులు పంపిసే చాలండి
ఆ అవునండి మీ నాన్నగారికి పొలం పెట్టుకోడానికి
పొలానికి కూడా వద్దంటారండి డోక్రా ఉంటుంది కదండి ఊర్లో
అవునండి మా అమ్మ గారు సరే అండి సమయం ముగిసినదండి
అ సరే అండి
అ